ఆ చెప్పాలి, ఎలా ఉన్నావు?
ఆ బాగున్నానండి. బావున్నారా, ఏం చేస్తున్నారు?
నేను బానే ఉన్నా. ఆ నేనా మా ఊర్లో ఇప్పుడు ఒక చిన్నా వింత సంఘ టనా జరిగింది అయితే దాని గురించి ఆలోచిస్తున్నా.
అవునా ఏంటిది అది. నాకు తొందర చెప్పు నాకు తెలుసుకోవాలని బాగా ఉత్సాహం ఉంది నువ్వు చెప్తుంటే.
ఆ అంటే ఇప్పుడు ఈ పీర్ల పండగ జరుగుతుంది కదా, స్టార్ట్ అయింది కదా.
అవునవును.
ఆ ఇట్లా ఊర్లోలకి ఆ పీరులని తీసుకొని వచ్చినప్పుడు ఎవరికైనా ఏమన్నా ఇట్లా అంటరు కదా కొంత ఈ సైన్స్కి నా అంతు చిక్కని కొన్ని దెయ్యం పట్టడం ఇలాంటివి వదిలిస్తరు. అనేవి చూశినా.
అవునవును నేను కూడా ఇన్నాను చానా.
ఆ వాళ్ళని ఇట్లా దా వాళ్ళ దగ్గర ఉండే దేనితోనో కొడతరు. బొట్టు పెడతరు, ఏంటేంటో చేస్తున్నరు అయితే చూసారా మీరు ఎప్పుడైన ఇలాంటివి.
ఆ చూశాను కానీ నాకు అంత పెద్దగా నమ్మాలనిపియదండి అంతా నాకంతా ఫేక్ అనిపిస్తది కొంచెం.
ఆ నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నా అంటే నిజంగా పాసిబుల్ అయితదా ఇప్పుడు నిజంగా దయ్యాలు అనేటియి పడతాయా ఉంటదా దాన్ని వదిలించడానికి వీళ్ళు చేసేటివి నిజమేనా అని నాకు డౌట్ వస్తుంది.
ఏమో అండి. చదువుకొని వాళ్ళంటే వాళ్ళకి సైన్స్ తెలియదు కాబట్టి ఇగ గుడ్డిగా నమ్ము తరు కాని. మనం అంతో ఇంతో కొంచెం సైన్స్ గా ప్రాక్టికల్ నమ్మినం కాబట్టి నా కళ్ళతో నేను చూశేంత వర కు ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు నాకు నమ్మాలనిపియదు.
అదే ఎవరికైనా అంతే గాని చాలా ప్లేసెస్లలో జరుగుతుంటది కదా ఇప్పుడు దర్గాలని కొన్ని దానికోసమే సపరేట్గా ప్లేసెస్ అని ఆయన చాలా సినిమాలు కూడా వస్తున్నాయి కదా దానికి సంబంధించినయి. సో అవన్నీ చూశినప్పుడు ఉంటాయ ఇలాంటివి నిజంగనే అని డౌట్ వస్తుంది.
అవునవును నేను కూడా చాలా చూశిన, నేను కూడా హార్రర్ మూవీస్ అంటే నాకు చానా ఇష్టం. లైవ్గా కూడా నేను కొంతమంది చూశిన దెయ్యం బట్ పట్టింది అది ఇది అని అంటరు గానీ ఏమో నాకైతే నమ్మాలని అని అనిపియదు ఎందుకో. మరి నీకు నువ్వు నమ్ముతవ ఇలాంటివి?
ఆ అంటే నేను యాక్చువల్గా నమ్మాలనిపియదు బట్ నాకు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన నేను నా కళ్ళతోని చూశినా కాబట్టి నాకు కొంచెం ఎందుకో నమ్మాలనిపిస్తది.
అవునా ఎంటి ఆ సంఘటన జరా నాకు చెప్పరాదు.
ఆ ఏంటంటే మేము చదువుకునే టైం లో మేము హాస్టల్లో ఉండేవాళ్ళం అన్నట్టు. సో అక్కడ మా కన్న జూనియర్ ఉంటరు గదా
అవునవును కాలేజీ రోజుల్లో అందరు అట్లనే ఉంటరు కలిశిమెలిశి ఉంటాం కదా.
ఆ సో హాస్టల్లో ఏమైందంటే ఒక అమ్మాయి సడన్గా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం ఆ లైక్ గాజులు ఎసుకుంటూ, బొట్టు పెట్టుకొని, పెద్ద మొహానికంతా పసుపు బెట్టుకొని పెద్ద కుంకుమ పెట్టుకొని, గాజులు ఎసుకొని, పట్టీలు ఏసుకొని గట్టి గట్టిగా నవ్వు ఇవ్వడం అరవడం మేము చూసినాం మ మా కళ్ళతో చూసినాం మొత్తం అవన్నీ చేయడం మేము మా కళ్ళతో చూసినాం అన్నట్టు
దానికి దయ్యమే రీజన్ కాదు కదండి కొంచెం సైకలాజికల్ గా డిజార్డర్ లైక్దేదన్నా చూసి డిస్టర్బ్ అవ్వడం హారర్ మూవీ చూసి కూడా చాలా మంది ఆ భయబ్రాంతికి గురాయ్యి వాళ్ళు సమ్ అ అ అన్కాన్షియస్కి వెళ్ళిపోయి అలా చేస్తారు కదా.
ఆ అంటే చాలా మంది చూస్తారు కదా సడన్ గా అమ్మాయిని అలా ఆ రోజు నైట్ అంతా కూడా ఆ రోజు ఎవరు పడుకోలేదు యాక్చువల్ గా అమ్మాయి అట్లా నైట్ అంతా నవ్వుతూనే ఉంది ఆ మళ్ళ తెల్లారి గూడా నార్మల్గా తెల్లారి లేచింది మళ్ళీ బ్రష్ చేసుకుంటుంది ఓకే నార్మల్ అయిపోయిదేమో అందర్ అనుకుంటే మళ్ళ అందరిని చూసి అట్లనే ఇహి ఇహి అని నవ్వుతుంది ఇగా
అవునా అయితే వాళ్ళ వాళ్ళ అసంటలని స్పష్ట మనము సైకలాజిస్ట్ లాకి చూపించి ఆ సైకాడ్రీస్టిక్ కి చూపియాలే తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది అంటే అందరూ ఒక రకంగా స్ట్రాంగ్ ఉన్నారు కదా అండి. కొంతమంది వీక్ ఉంటారు ఆ వీక్ ఉన్నప్పుడే వాళ్ళకి డిఫరెంట్ థాట్స్ వస్తాయి.
అది కూడా కరెక్ట్ అయితే ఇంకొకటి తర్వాత ఏమన్నారు ఏమైంది మరి ఆమె కాని అడిగితే ఆమె డైలీ కాలేజ్ కి వెళ్ళితే ఒక సమాధి సైడ్ నుండి వెళ్తాదంట అంటే ఇది నాకు నమ్మాలో లేదో తెలియదు గాని వాళ్ళు చెప్పిన రీజన్ అయితే ఆ సమాధి నుండి వెళ్తున్నాం ప్పుడు ఇట్లా ఆమె నవ్వుతూ వెళ్తాది గదా ఆమె స్మైల్ నచ్చి ఎవరో తనకి ఏమో చేసిన్రు అని అన్నరు
అలా అనుకుంటే మరి నేనైతే చాలా సంబధలు భోందాళ్లి కూడా నడిచానండి. నేన్ చిన్నప్పటి నుంచి
నిజమే ఇప్పుడు చాలా వరకు బిల్డింగ్స్ కూడా అలాంటి ప్లేస్లలో మీదనే కడుతున్నారు గదా.
అవునవును నేను తెలిసి తెలిసి కూడా నేను చాలా వెళ్తా మా అమ్మ భయపేట్టిది నేను వెళ్తాను నాకు ఏమయితదిని చూసుకుందామని నాకు ఇప్పటికీ ఒక మంత్రం తంత్రం ఏది ఏం కాలేదండి.
ఆ అదొకటి లైఫ్ లో చూశాను మళ్ళా అదే హాస్టల్ లో నేను ఇంకొక విషయం కూడా ఎక్స్పీరియన్స్ చేసినా అన్నట్టు అది నేను నా కళ్ళతోనే చూసిన
అవునా చెప్పండి చెప్పండి బానే ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఏదో హారర్ మూవీ చేసినా థ్రిల్ వస్తుంది.
మేము డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసినం మరి అట్లా అంటే ఇంకెట్లుంటది చెప్పండి.
మేము కూడా చిన్న చిన్నవి చుసినం ఎట్లా అంటే మేము ఒక ముగ్ వేసి కాయిన్స్ పెట్టి, బ్లడ్ వేసి, కాండల్ లైట్ పెట్టి దయ్యాని ఇన్వైట్ చేస్తారు కదా జస్ట్ అట్లా గేమ్స్ లాగా క్యాండిల్ బిల్ అలాంటివి చేసాం కానీ మేము ఇట్లా లైవ్ ఎక్స్పీరియన్స్ చేసింది లేదు చిన్న చిన్న జోగ్ కోసం చేసాం కానీ ఫన్ కోసం చెప్పండి మీరు చానా బాగా చెప్తుంరు.
ఆ అయితే ఇంకొక రోజు ఏందంటే ఇట్లనే వర్షాకాలం నైట్ భారీ గా వర్షం పడుతుంది ఆ రోజు పవర్ కూడా కట్ అయిపోయింది ఇంకా హాస్టల్ల్లో సర్లే అని ఎవరి రూమ్ లో వాళ్ళు ఉంటే ఒక అమ్మాయి మా మా ఫ్రెండ్ మా రూమ్మేట్ ఆమె బయట నుండి ఇట్లా మా రూమ్ లోకి వస్తుంది వర్షంలో తడిచి ఇట్లా రూమ్ లోకి వస్తుంది. వస్తుంటే సడన్ గా మేము స్టాప్ చేసినట్టు ఆమెకు అనిపించిందంట. ఆమె సడన్ గా ఒకోసారి స్ట్రక్ అయిపోయి చానా భయపడుకుంటు ఏడ్చేసింది. సో మేమేం అనుకున్నాం ఏమో చూసి భయపడ్డదిలే అనుకున్నాం బట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈవెన్ మేమందరం క్లియర్ గా జూసినం ఒక వైట్ థింగ్ మా రూమ్ నుండి పాస్ అయింది మేమందరం క్లియర్ గా చూసినం
ఏమండి మీరు చెప్పేటియన్నీ సినిమాల గ్రాఫిక్స్ లాగ ఉన్నయ్ నాకు నమ్మాలని అస్సల్ లేదు తెలుసా ఎందుకంటే మేము కూడా అలాంటి హాస్టల్నే ఉన్నాం కదా మాకు మరి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదని
ఆ ఓకే కరెక్టే ఇప్పుడు గ్రాఫిక్స్ లాగ అంటే ఈవెన్ మేం చూసినం ఆమెకట్ల అయ్యింది తర్వాత ఆమనూ ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఫస్ట్ ఇయర్ లో జరిగింది మాకీ సంఘటన ఇంటికి తీస్కెళ్ళిపోయిరు అస్సలు ఆమె మళ్ళీ రాలేదు మేము కొన్ని రోజుల తర్వాత కాల్ చేస్తే అమ్మాయి చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ చెప్పిర్
అవునా ఏమైయుంటుంది ఎట్ల చనిపోయిందంట
ఇక మేమదంతా అడగలే మేము చనిపోయింది అనంగనే మేము షాక్ అయిపోయి వెంటనే ఔనా అనేసి పెట్టేష్నం ఇగ తర్వాత రాలేదు కాల్ జేస్నా గూడా వాళ్ళ పేరెంట్స్ అట్ల చెప్పిరన్నట్టు సో దాన్కి నాకు రీజన్ ఏంటి అని అర్థం కాలేదు అన్నట్టు ఇప్పటికీ నాకు అదొక మిస్ట్రీ లెక్క అమ్మాయి నిజంగా చనిపోయిందా లేక్పోతే ఏమైందా అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అట్ల చెప్పిర్రూ
ఏమో అండి కొన్ని బిలీవ్స్ ఉంటయ్ కొన్ని మూఢ నమ్మకాలుంటై ఈగ్ కొంతమంది వీకున్నప్పుడు కొంచెం ఆ మెంటల్గా డిస్టర్బైనప్పుడు కొన్ని కొన్ని జరుగుతై గానీ మనం చదువుకున్నా ప్రకారంగా సైన్స్ ప్రకారంగా జూస్తే అవన్నుండై గదా అండి
కరెక్టే బట్ ఒకవేళ మీరూ మీ లైఫ్ లో ఇప్పుడు నేను జెప్పిన రెండో సిచ్యువేషన్స్ ఎక్స్ పిరిన్స్ చేసుంటే మీకు నమ్మకం గలిగుండేదా
నేను జూష్న నమ్మనండి నేన్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే దాక నాకు ఏది నమ్మాలననిపియ్యదు ఎందుకంటే మనం స్ట్రాంగున్నప్పుడు మనల్నేం చెయ్యదు అని నేను బిలీవ్ చేస్తా
ఉ అది కూడా కరెక్టే కావచ్చు బట్ చాలా ఇగ నేను అంటే విన్నాను చాలా స్టోరీస్ విన్నా బట్ నేను లైవ్ గా చూసినా ఎక్స్పీరియన్స్ ఏంట ఇవి రెండు మాత్రమే
ఇంకో రకంగా సైన్స్ ప్రకారంగా కూడా మాట్లాడాలంటే ఒక ఒక రకంగా నిజంగా చెప్పొచ్చు ఎట్ ఎట్లంటే ఇప్పుడు ఎండా ఉన్నప్పుడు వానుంటది నైట్ ఉన్నప్పుడు చికా తెల వెళ్తురుంటది పాజిటివ్ వున్నప్పుడు నెగిటివ్ ఉంటది ఆల్వే దాంతో పాటూ దేవుడు ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ గా నెగిటివ్ ఎనర్జి ర్జీ గూడా ఉంటది అట్లా మనం డిసైడ్ అయితే ఉండొచ్చు అన్న ఫీలింగ్ చెప్పుకోవచ్చు
ఆ నేను అదే అనుకున్నా యాక్చువల్గా ఆ టూ సిచ్యువేషన్స్ తర్వాత నే కొంచెం ట్రస్ట్ చేయడం స్టార్ట్ జేష్నా అమ్మా
ఊ అంతేలేండి ఇగ ఇగ లైఫ్ లో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్ జరుగుతా ఉంటయ్
మళ్ళా ఇంకొకటీ ఇప్పుడూ మీరన్నట్టు మనా మెంటల్ థింకింగ్ గూడుంటది అయితే ఒక పర్సన్కి యాక్చువల్గా ఏం హెల్త్ ప్రాబ్లం లేదు బట్ డాక్టర్స్ ఏం చెప్పారంటే నీకీ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది నువ్వొకా ఇంత టైమ్ లో చచ్చిపోతావని చెప్తే యాక్చువల్ ఏం లేదు బట్ టు టెస్ట్ చేయడాన్కి ఆయన ఎట్ల రియాక్ట్ అయితడో అదీ ఇదని టెస్ట్ చేయడానికి చేశారంట సో అది చెప్పినా ఒక కొన్ని డేస్కే ఆయన చనిపో చచ్చిపోయిండంట ఆయనకి రోగం లేదు బట్ అయిన చచ్చిపోయిండు ఎందుకంటే ఆ టెన్షన్కి ఆయన ఆలోచించి నిజంగనే చచ్చిపో పోతనేమో అన్న ఆయనలో భయం దాని వల్ల ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిడంట
ఇంకా మీకు చెప్పాలంటే కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు కూడా క్యూరైనారు క్యూరైన పర్సన్ సున్నారండి ఎందుకంటే అది మెంటల్ స్ట్రెంత్ అన్నట్టు మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉంటే మనం దేన్నైనా ఓవర్కమ్ చేయొచ్చు వీకున్న పర్సనూ చిన్న మ్యాటర్కే చనిపోతరు ఒక వీల్లకే చని పోతడు. కానీ స్ట్రాంగ్ ఉన్న పర్సను ఎంత స్ట్రాంగ్ థింగ్స్ అయినా ఈ ఫేస్ చేయ్యగలుగుతాడు.
మ్ అదే నాకు ఇదే ఈ ఇందాక చెప్పిన స్టోరీ చెప్ ఆ విన్న తర్వాత ఏమన్పించిందంటే, ఏదైనా మన బాడీ కండిషన్నైనా సరే మనం మార్చుకోగలుగుతాం. అది మనం స్ట్రాంగ్ ఉన్న ప్పుడు మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు అని నాకు అర్థమైంది.
హుమ్ ఈ కొంతమంది క్రికెటర్స్ గానీ కొంతమంది, వానికి తెలిసిన సెలబ్రిటీస్ అని కొంతమంది అదే కొంతమంది ఉన్నారు గదా కొంతమంది చాలా బ్రయిన్షిమ్మరుతోని కొంతమంది క్యాన్సర్ తోని సఫర్ అయితున్న పర్సన్స్ కూడా ఆ మంచిగా పాజిటివ్ గా ఉండడం వల్ల, పాజిటివ్ గా జరిగిందని నేను కూడా, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చదివినుండే.
మ్ అంతే కదా ఒకవేళ ఆ పర్సన్ ఇప్పుడు అట్ల చెప్పినప్పుడు, సర్లే అని దాన్ని యాక్సెప్ట్ చేసి, తన లైఫ్ నార్మల్ గ లీడ్ చేషి ఉంటే, తను బతికేటోడు. బట్ అట్ల కాకుండా, దాని గురించి ఆలోచించి, టెన్షన్ పడిపోయి, అయ్యో నాకేమో అయితది అని తన మైండ్ ఫిక్స్ చేసుకోవడం వల్ల తనకు అట్ల జరిగింది గదా! అది ఇది సైంటిఫిక్ రీజన్ యాక్చువల్గ సైంటిఫిక్గా జరిగింది ఈవెన్ డాక్టర్స్ ట్రేస్ట్ చేషిరంట ఇది.
సరలే అండి, ఈ చావలు, మరణాల గురించి టాపిక్లు మనకెందుకు గానీ ఏదన్న పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పండి. ఏదన్న ఇంకా ఇంకా విశేషాలు మీరు చానా బాగా చెప్తున్నారు ఇంకా
ఆ పాజిటివ్ అంటే ఇప్పుడు ఇ ఈ విశ్వమే అట్లుంది. మళ్ళ ఎందంటే, ఎలియన్స్ అంటారు కదా! నిజంగ ఏలియన్స్ అనేటివి ఉంటయా? అనేది గూడ ఒక ప్రశ్న నాకు ఎప్పడ్నుండొ.
ఇంగ అది పెద్ద పెద్ద రీసర్చ్ చేసే సైంటిస్టలకే దొరుకుతలేదండి ఈ క్వశ్చన్ కి ఇగ మనం ఎంత చెప్పు. మనకది మనం మనం దాన్ని డిసైడ్ చేయలేము. అది ఎట్లంటే హైపోథేటికల్ క్వశ్చన్ లాగా అన్నట్టు ఉంటే ఉంటయి, మనం అనుకుంటే ఉంటయి, లేకపోతే ఉండయి అంతె.
ఆ అంతేగాని అంటే ఇప్పుడు విశ్వం అనేది మనది ఒకటేనా లేపోతే చాలా ఇవన్నీ ఉన్నాయి గదా ప్రపంచం మొత్తం ఇంకా వేరే జీవులు ఉంటయా? అన్నీ క్వశ్చన్స్ ఉంటయండి.
చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండీ! పాలపొంత అనే విశ్వంలో ఎన్నో లక్షల గ్రహాలు ఉన్ టయి ఎన్నో మన సౌర కుటుంబంలోని ఎన్నో కుటుంబాలు ఉంటాయి. మనం అన్ని ట్రావెల్ చేయలేం కాబట్టి ఉండొచ్చు. దేర్ ఇస్ ఎ అ ఛాన్స్ ఉంది గదా! మనం చెప్పలేం మనకు అది మనక్ తెలియని క్వశ్చన్ కాబట్టి, మనం దాన్ని మనం ఎస్ ఆర్ నో అని చెప్పాలి అంతే.
మ్ సర్లేండి ఇవన్నీ విషయాలు మళ్ళీ ఎప్పుడైన మాట్లాడుకుందాం. ఎందుకంటే, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా.
సరే అండి మీతో మాట్లాడనికి నేను మళ్ళీ వెయిట్ చేస్తాన్. మీతో మాట్లాడుతుంటే చానా మంచి నాలెడ్జ్ గెయిన్ చేషినట్ అని పిస్తుంది.
తప్పకుండా అండి బాయ్.
ధన్యవాదాలండి. మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు.
ఓకే అండి మీకు గూడ.